ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్తుందా
హ్మ్ వినిపిస్ ఉందండి
ఆ మీరు ధురంధర్ మూవీ చూసారా
ఆ చూసా
బా అనిపించిందా
ఆ బాగా అనిపించిందండి
ఓకే హిందీలో చూసారా తెలుగు లో చూసారా అహ లేదు తెలీదు నేను చూడలేదు
అడివి శేష్ లైక్ అడివి శేష్ ది లాస్ట్ మూవీ అన్నా చూసారా అండి మీ
చూసార అండి ఏది లాస్ట్ మూవీ
అడివి శేస్ దే అండి లైక్ స్పై మూవీ హీ హిట్
హిట్ చూసా హిట్ చూసా ఆ నాని చు చూడలేదు కానీ అంతకుముందు చూసా
హిట్
హిట్ ఇంకా గూడచారి గూఢాచారి హాఫ్ మూవీ చూసా హాఫ్ చూడలేదు
ఆ బాగుంటదండి మేజర్ కూడా బాగా ఉంటదండి
మేజర్ చూసా
ఊమ్ లైక్
ఓకే నా కైతే స్పెసిఫి ఫిక్ గా జానర్ అంటే ఏమ్ లేదు కానీ నేను అన్నీ చూస్తా బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను చూస్తానండి లేదనింటే ఇంకా చూడను అన్నమాట మీరు షోస్ చూస్తారా
షోస్ అం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి
నేనైతే అప్పుడు చూస్తుంటండి బిగ్ బాస్ ఈ సీజన్ అంత అంతా నచ్చలేదు బట్ చూసా ఫ్రెండ్స్ చూస్తుంటే వాళ్ళతో పాటు చూసా అన్నమాట. బిగ్ బాస్ అంటే నేను లాస్ట్ లో చూసింది దానిదే అండి. ఓ సీజన్ టూ అది ఎప్పుడో అండి బాబోయ్ ఒక ఎయిట్ ఇయర్స్ ముందుది అది ఓకే సోహెల్ కాదండి కప్పు కొట్టింది అబిజిత్ కొట్టాడు ఆ సీజన్ బాగుండేది సీజన్ ఫోర్ అనుకుంట అది బాగుంన్నింది అండి సీజను ఫన్నుగుండ రియాన సోయలు అఖిల్ అభిజిత్ బాగుండ అండి వాళ్ళది అస్సలు అండి
ఆ
క్యూట్ కనిపిస్తుండే వాళ్ళ ఫైట్స్ అసలు టామ్ అండ్ జెర్రీ లెక్క ఫైట్స్ చెస్తుండ్రి వాళ్ళు అస్సలు ఆ సోషల్ మీడియా పైన మీ అభిప్రాయం ఏంటండి
ను సోషల్
సోషల్ మీడియా అంటే దాన్ దాని పైన మంచి ఉంది చెడు ఉంద అసలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళ కంటే ఎవరైతే ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు బళ్ళు ఎక్కువ అర్న్ చేస్త ఉన్నారండి బాబోయ్
అవునండి అది మామోలే అండి ఇప్పుడు ప్రతి ఒక్క
ప్రతి ఒక్కరు చేతుల్లోకీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయ్ చూసిన చూడకపోయినా పక్కన పెట్టేసి అయితే అస్సలు చిన్న పపిల్లలు ఉన్నారు మా అక్క కూతురుంది మా అక్క కూతురుంది ఆ పిల్ల అస్సలు యూట్యూబ్ లేనిదే ఫుడ్ తినదు అన్నమాట యూట్యూబ్ లేనిదే నిద్రబోదు అన్నమాట అస్సలు భారీ గ చూస్తారు పిల్లలు
పిల్లలు బాగా చూస్తారండి బాబాయ్ ఫోన్లు అసలు
అసలు పిలలు
ఇవ్వ కూూడదు బట్ ఫోన్ల కనెక్ట్ అయిపోయారు బాగా
ఉమ్ మా అమ్మో నేన్ ఫోన్ ముట్కుంటంటే
అప్పుడు మాది చిన్నప్పుడు అలా ఉండండి బట్ ఇప్ పిల్లలలలేరు అసలు వారంతా వాళ్ళే లాక్స్ ఓపెన్ చేస్తున్నారు ఫోన్స్ చేస్తారు యూట్యూబ్ లో వాళ్ళంతకు వాళ్ళే మైక్ ఆన్ చేసుకొని టు ఛానల్ కార్టున్స్ పెట్ కుంటారు బాబోయ్ పిల్లలు చాలా స్పీడ్ ఉన్నారండి మనమే ఇంకా స్లో వాళ్ళ ముందర వాళ్ళతో కంపార్ చేస్తే
మళ్ల చెయ్ గిట్లయితందండి ఏం చేస్తాం చెప్పండి
అదే గదా భారీ ఉన్నారండి పిల్లలు స్పీడ్ ఉన్నారసల్
కొట్టాడా మా అన్న వాళ్ళ కొడుకు ఒచ్చిండు అబ్బాయి అయితే ఇంగ్లీషు అసలు ఇంగ్లీష్ గంట మాట్లాడుతున్నా అండీ ఒక ముక్క కూడా మన లాంగ్వేజ్ లేదు
ఎక్ క్కడ వాళ్ళు అబ్రాడ్లో ఉంటున్నారా
అవునండి
అందుకే అబ్బాయికి తెలుగు రాదు బట్ ఎంత అబ్రాడ్ లో ఉన్నా కూడా తెలుగు నేర్పించాలి కదండి కొంచెమన్నా
స్తుందండి అర్థంమయితుంది కాపోతే రిప్లై కూడా ఇంగ్లీష్ ఇస్తండు అట్ల
కే ఆహా ఏ అల్లు అర్ ర్జున్ కూతురుంది కదా అర్హ ఆ పిల్ల ఎంత బా మాట్లాడుతదసలు తెలుగు అంటే ఫెలబ్రిటీస్ అయ్ ఉండి తెలుగుకు ప్రియారిటీ ఇచ్చి తెలుగుల మార్ ట్లాడుతునారంటే గ్రేట్ కదా అసలు స్కూల్ కూడా అలాంటిదంటండి ఆ అదే కదా గ్రేట్
గ్రేటం టే అ అ లైక్ వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంది కావట్టి. అలా జరుగు తుందండి
ఆ ఎలా ఉన్నాయండి మీ సైడ్ ఎండలు నార్మల్గ్ గ ఉన్నాయ.
చంప్ పేస్తున్నాయండి బాబు
ఇక్కడలానే ఉంది బాబు అసల్ చాలా ఎండలొచ్చేస్తున్నాయ్ అసలెక్కడికెళ్లాలన్నా భయమేస్తుంది. ఈ ఎండల్లో ఎందుకురా నాయ్నా చలికాలమేదో చలిక్ తట్టుకోలేమ్ అవును అదే కదా మన ప్రాబ్లం. వర్షాకాలమ్ వర్షానికి తట్టుకోలేమ్ ఏంటండి నిద్రొస్ తుంద అంతగనం ఆవలిస్తున్నరు లె లేదండి. ఇంకేమి ఇంకేంటండి అ చెప్పాలండి అవ్ నాకొకొకసారి ఏమనిపిస్తదంటే కోవిడున్నప్పుడు మనం సదువుకునేకి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా ఊరికే రీల్స్ చేసుకున్నా బాగుండేమో ఫేమసయితుండెనేమో అనిపిస్తుందండి ఇప్పుడిప్పుడు రియలైజేషన్. రోస్సే దెందు కంటే ఆళ్ళు మనకన్నా ఎక్కువ సం పైస్ నరసలు
మనక్ కంటెంటుంటేనే ఏదైనా సాధించగలమండి కంటెంట్ లేకోకుండా ఎన్ని రోజులు ఎంత చేసినా కూడా వేస్టే అండి.
ఏదో ఒక వీడియో క్లి కైతే చాలండి అం చేసింది మొత్తం పే ఆఫ్ అయ్ తది కంటెంటుండాలి కదండి ఉమ్ ఒకరికిష్టముంటూ ఉండాల్ కదండి పదిమంది ఇష్టంబడాలి స్ట్యాటింగెవ్వరు మనల్నిష్టపడరు అద్దే అద్దే స్టాటింగెవపు మనల్నం. దిష్టబ్ పడ్రు బట్ పోయే కొద్ది పోయే కొద్ది డే బైడే డే బైడే మనకి వ్యూస్ లైక్స్ స్టార్ట్ అవుతాయ్ అనమాట
లైక్ మా ముందరే ఉంటుండ ఒక పిల్లోడు మా ముందరే రీల్స్ చేస్కుంటుండ మా స్కూ కాలేజ్ దగ్గర ఇప్పుడ. తన్కి దగ్గర దగ్గర
రా టెన్ మిలియన్ సబ్స్క్రైబర్సున్నారు ఉమ్ అది వాళ్ళ వర్కు వర్కు కూడా హార్డ్ వర్క్. ఉంటది
హాడ్వర్కంటే రీల్సే అండి అవి అవ. అన్నీ ఏం లేదండి అప్పుడు టిక్ టాక్ లో ఫేమస్ అయినాడు అట్లనే ఇన్స్టాగ్రామ్ లో అట్లనే యూట్యూబ్ లో అట్లనే.
టువ్ గుంటే ఇంక ఇన్కం స్టార్ అవ్ తదండి వన్స్ ఒకసారి స్టార్ట్ అయినాయటే ఇంగ స్టాట్ అవుతాయి ఇంకంత
ఓక్ టిక్ టాక్ వల్లనే ఫేమస్ అయినారండి ఇప్పుడు చాలా ఉంది
టిక్ టాక్ ఏమని బ్యాన్ చేశారో ఇంగ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లాగా తయారయ్యిందనమాట రీల్స్ అవన్ టార్ర్మోట
అవునం
ఆ ఇంతకు ముందుట్ టిక్ టాక్ లేనప్పుడు అయితే ఇన్స్టాలో ఇంత అంటే రీల్స్ ఆప్షన్ లేకుండే డబ్ స్మాష్ ఉండే అప్పట్లో డబ్ స్మాష్ ఉండే టిక్ టాక్ వచ్చిన తర్వాత మొత్తం తర్వాత జోష్ ఆ అప్పుడు చేస్తుంటి నేను చిన్నగున్నప్పుడు చేస్తుంటి డబ్ స్మాషింగ్ చేస్తు తుంటి టిక్ టాక్ లో కూడా మస్త్ వీడియోస్ చేసినా బట్ పబ్లిక్ లో పోస్ట్ చెయ్ లే ప్రైవేట్ అకౌంట్ ఉండే నాది మ్మ్ ఆప్ తో పాటి ఆ
కంటెంట్
పంటంట ఏము ఉంటా ఉండ కంటెంట్ మనకదేం యూట్యూబ్ కాదు కదండి రీల్స్ నార్మల్ అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చది అంటే వాయిస్ ఉంటుంది జస్ట్ మనం లిప్ సింక్ ఇవ్వడం యాక్ట్ చెయ్యడం అంతే కదా యూట్యూబ్ అంటే మనకి కంటెంట్ పెట్టుకోవాలి మనం ఓన్ గా చేసుకోవాలి షార్ట్స్ వీడియోస్ అట్ల డబ్ స్మాష్ కి టిక్ టాక్ కి అవసరం లేదు అక్కడ ఆడియోస్ రీల్స్ అన్నీ ఉన్ టై ఇంగా మనం లిప్ సింక్ ఇచ్చుకుంట యాక్ట్ చేసుకుంటా పోతాది
అంటే సాంగ్స్ ఆ లేకపోతే
సాంగ్స్ కన్ ఆ అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఇస్ మిక్స్డ్ అండి మిక్స్డ్ కా సాంగ్సు డైలాగ్స్ ఆప్షన్స్ ఇట్లంతా అన్ని రకాలు చేస్తుంటాం అనమాట అన్నీ మనమే అప్పుడుంగ అక్ షను ఆ యాక్ర్ డైర్ డైరెక్టరు అన్ని మనమే అనమాట
ఊహూ
ఉమ్
మీ లవ్ పైన ఒపీనియన్ ఏంటండి.
లవ్ పైన ఒపీనియన్ అంటే అంటే ఇండివిజువల్ పర్సన్స్కి ఒక్కొక్కరికిొక్క ఒపీనియన్ ఉంటది. ఒకరి ఒపీనియన్ ఒకరిని యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఎలా ఉన్నా ఇష్టపడ్డం లైక్ చేయడం సపోర్ట్ చేయడం. రిస్ట్రిక్షన్స్ లేకోకుండా చూసు కోవడం లవ్వని నా ఒపినియనండి. అంటే ఇప్పుడు లవ్లో అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పకూడదు. చెయ్యి నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పాలి. అంటే నేను అలా అడగడం లేదండి.
ఒపీనియన్ అంటే మీకు మంచ చెడ అట్ల అట్ల అడుగుతున్నా నేను
అండి డిపెండ్స్ అంటే మనిషిని బట్టి అంతే మంచిగానే ఉంటది లవ్ అ అంటే ఉండే మనుషులు బట్టి
అలా అలా అంటున్నా
ఒకరినే చేస్తారు అదే చెప్పాగా మనుషుల్ని బట్టి ఉంటు అదేది బాలలక్ చూస్తున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటదంతే
అవునా
హ వాళ్ళు ఏం చేసినా యాక్సెప్ట్ చేసి లైక్ సపోర్ట్ చేయాలి మనం స్టాప్ చేయకుండా సపోర్ట్ చేయాలి. ఒకరిొరు సపోర్ట్ చేసుకుంటూ బాధ అయినా హ్యాపీనెస్ అయినా ఇద్దరు ఐ మీన్ సేమ్ ఈక్వల్ గా సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలనమాట
ఆ
అంతే కదా అండి ఇంకా మరీ మీ ఒపీన్యన్ ఎంటి ఆ అవునండి.
నాక్ కంటే లవ్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది. లైక్ మంచిగా ఉంటా ఉంటే ఉండే వాళ్ళు ఉంటే ఎవరినైనా చూసుకుంటారు. ఆ మంచిగా ఉంటే అంత మంచిగా చూసుకుంటారు. ఇదే నా ఒపీనియన్ ఇంతే
ఆ అదే అండి ఉండే హ్యూమన్స్ ని బట్టి ఆ ఎవ మనం ఎవరి యితే రిలేషన్లో ఉన్నా వాళ్ళని బట్టి అది అంతే డిఫైన్ చేయచ్చు అందరూ మంచిగా ఉండాలని లేదు అందరు చెడుగా ఉండాలని కూడా రూల్ లేదు డిపెన్స్ అంతే ఒకరు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళిరియాల రియాక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అంతే
ఉం
సరేలేండి మీకు నిద్ర వస్తుందట్టుంది థ్యాంక్స్ అండి ఇంతసేపు నాతో మాట్లాడినందుకు
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్ అండి
బాయండి
హవె ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ యూ టూ అండి బాయ్
మీతో మం చి మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి
థ్యాంక్ యూ అండి మీరు కూడా అండి మీరు కూడా బాగా మాట్లాడారు థ్యాంక్స్ అండి
అవునా మీ నా పైన మీ ఒపీనియన్ అంటే ఏంటిండి
గుడ్ ఒపీనియన్ ఉందండి గుడ్ ఒపీనియన్ ఉంది
ఓకే ఓ ఓకే థ్యాంక్ యూ అండి
కే అండి
గ్రేట్ కనవర్జెషన్ విత్ యు
సేనండి థ్యాంక్స్ అండి బాయ్